ఆ ఏం చేస్తున్నారండి
కాదండి మీరేం చేస్తున్నారు
ఊ చేయట్లేదండి బావున్నారా మరి
ఆ బానే ఉన్నామండి
టిఫిన్ చేసారా
ఆ చేసాం మీరు చేసారా
ఆ చేసా ఏం తిన్నారు
మేము అట్టు తిన్నామండి
ఉహు బయట నుండి తెచ్చుకున్నారా లేకపోతే ఇంట్లో వండారా
లోపలోచ్ పెట్ కున్నా
ఇంట్లో వండారా
ఆ
ఆహా ఏంటి ఇంకా విశేషాలు పనైపోయిందా
ఆ అయిపోయింది మీరేం తిన్నారు
నేను అట్టు తిన్న
ఆ బయట్ నుంచ లోపల్ నుంచ
ఇంట్లోనే వండాం బయట ఏం తెచ్చుకోలా
ఆహా
హ్మ్మ్ ఏం ఫ్రూట్స్ ఇష్టం నీకు
ఆ ఆరెంజ అంటే ఇష్టం
ఆ ఇంకా
ఆరెంజ్లు డ్రాగన్ ఫ్రూట్ ఆపిల్
ఆహా
మీకు
మ్యాంగో గ్రేడ్స్ ఆపిల్ ప్రొమో గ్రానైట్ అంటే ఇష్టమ అండి
అవునా
మీకు సినిమాల్లో ఏమి ఇష్టం
నాకా దయల్ సినిమాాలంటే అంటే ఇష్టం మళ్ళీ విజిల్ సినిమా అంటే ఇష్టం
విజిల్ సినిమా నాకు ఇష్టం అండి బాగుంటది దాంట్లో అందరుూ ఆడపిల్లల గురించే కదా ఆ సినిమా బాగా తీశారు దాంట్లో ఉన్న హీరోస్ దిఎం కదా
ఆ తలకు పతి
ఉ తమిళనాడు సిీఎం తను
ఆ అవును
మంచిగా యాక్ట్ చేస్తాడు దాంట్లో ఏమైనా నీటి అనేది ఉంటది ఆ సినిమాలో
న్నాండి
ఇంకేమి ఇష్టం హారర్ మూవీస్ లో
ఏంటండి
హర్రర్ మూవీస్ లో ఇంకేమి ఇష్టం
నా కని ఇష్టస్తమ
ఆ
హలో
ఆ చెప్పంండి
ఏం చేస్తున్నారంండి
ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నా మీరేం చేస్తున్నారు
నేను అన్ను వండుతున్నానండి
అన్న ఉండది నార
మీరు అయిపోయింది అన్నం వండితే పనైపొద్ది
హుహూ నేను ఏం లేదు పడుకున్నానండి కసేపు
ఆ పడ్కున్నారా అదెనండి టిఫిన్ చెసారా
తిన్నానండీ
హుహూ మా అమ్మాయ్ మాట్లాడ్దంట చిన్నమ్మయ్
సరే ఇవ్వండి.
అకా
ఆ ఏంటండి ఏమో మీకు ఆటల్లో ఏమి ఇష్టం
నాకు ఆ షెటిల్స్ అంటే ఇష్టం
ఆ నాకు కూడా షటిల్స్ అంటే ఇష్టం అండి బాగా ఆడతా షటిల్స్ నేను కూడా
నన్ కూడా బాగా ఆడత
మ్ ఇంకా ఇంకేమి ఇష్టం
నాకన్నీ ఇష్టమే
అవును క్రికెట్ లో ఎవరో గెలిచారంటగా
ఆర్ సి బి
ఆ
అప్పుడైతే ఎస్ ర్ ఎచ్ గెలిచారు మొన్న
మ్
మ్ అంతే ఇంకా
మీరు కీర్కిట్ చూస్తారా
క్రికెట్ చూడ కానీ ఆళ్ల పేర్లు తెలుసు
అవును క్రికెట్ అర్ధం కాదండి నేను చూడును
ఏం కూర
మాది బంగాళదుంప వంకాయ్
హాహా
మీది
మాది అదే కానీ బంగాల దుంప మన
మ్ హు ఏం చేస్తున్నారు ఇంకా తింటున్నారా
మ్ అవునండి
మ్ హు
మీరేం తింటున్నారు
నేనా డేట్స్ తింటున్నానండి ఖర్జూరా
ఆహా
ఇంకేంటండి విశేషాలు
ఇంకేం లేదండి
మీకు పానీపూరి అంటే ఇష్టమా
ఆ ఇష్టమేనండి
పనీపూరి మంచూరియా న్యూడిల్స్
అన్ని ఇష్టమే
అలాంటి ఇష్టం మేన
హా నూడిల్స్ మద తొండదు
ఆమ్
ఇష్టం మరి ఇష్టం నూడిల్స్ అంతగా ఇష్టం ఇ కా చికెన్ నూడిల్స్ ఇష్టం
అలాంటివి తినకూడదండి జంక్ ఫుడ్స్ కదా అవి మంచిది కాదు
అవును
కొంతమంది అవే తింటారు తినకూడదు అనేవి హలో
ఆ హలో చెప్పండి
నేను నేను మంచి మంచూరియా ఒకటేనండి తినేది మంచూరియా ఫైడ్ రైస్ మాత్రమే తింటా
ఆహా అవును ఆమెకి రాధ్య
పాణి పూరి కూడా ఒకోసారి తింట
పాణి పూరి కూడ తింటారా
ఆ తింటారండి
హమ్ అవునులేండి నా కూడా ఇష్టం
మీ తింటారా పాని పూరి
ఆ ఎప్పుడైనా తింట తెప్పించుకోని
ఆ అలాంటివి తినకూడదండి జంగ్క్ ఫుడ్స్ తింటే హెల్త్ కి మంచిది కాదు పండ్లు కాయలు కూరగాయలు తినాలి
అవును అవే ఎక్కువ తింటాం ఎప్పుడైనా తెప్పించుకుని తి బస్
హమ్ ఎప్పుడైతే పర్లేదుదు కానీ రోజు తింటారు కొంతమంది అలాంటివి అసలు తింటే హెల్త్కి మంచిది కాదు బిస్కెట్లు కూడా తింటారా మీ హలో
హా బిస్కట్లు కూడా తన్టా
సాల్ట్ బిస్కెట్స్ మ్యారీ గోల్డ్ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తింటారా
ఆ అవి కూడా తింటాం అవి కూడా బానే ఉంటాయి టేస్ట్గా
మ్ అవును నేను బిస్కెట్స్ తింటా నేను కూడా నాకు కూడా ఇష్టమే
నా బిస్ బిస్కెట్ ఎక్కువ తింటాము
ఆ
బిస్కెట్లు ఎక్కువ తింటాం మా కూడా నాయి బావుండిద్ది అని తింటా తెప్పిచ్చుకొని
మ్ అవును బిస్కెట్స్ తింటే హెల్దీ బానే ఉంటాయి కొన్ని బిస్కెట్స్ బాగుంటాయి కొన్ని ఏమో క్రీమ్ బిస్కెట్లు ఉంటాయి, క్రీమ్ బిస్కెట్లు తింటే జలుబు చేసిద్ది మళ్ళీ
అవును ప్రేసిద్ది ఇంకా
ఏం లేదండి
మ్ అయ్యిపోయిందండి పని
ఆ అపోయిందండి మీరు తింటారా బిస్కెట్స్
ఆ నేనుకూడా తింట బిస్కెట్లు
ఉ మీరు మిల్క్ బిస్కెట్ ప్యాకెట్స్ తింటారా
ఉ అవే తెప్పించుకుని తింటా
అనా మిల్మే కక్కరు అలాంటివి పన్నీరు అవి తినరా మీరు కూర్రల్లో
ఆ తింటా తే ఫోన్పే చేస్త
ఉ మిల్మేకర్ కర్రీ బావుంటది అయినా
ఆ అవునండి బానే ఉండిద్ది నె టేస్ట్ ఆ అవును.
హెల్దీ ఫుడ్డే మిల్మేకరు మిల్మేకర్ చాలా మంచిది ఏం లేదు మీరేచెప్పాలండి మీరు తింటారా మిల్ మేకరు
హ తింటామండి
ఆ మిల్ మేకర్ బానే ఉంటది
ఉమ్ అవునండి
పన్నీరు కూడా తింటారా మీరు ఆ పన్నీరు బాఉంటది అచ్చం అది ఎలా ఉండిద్ అంటే జున్నులా ఉండిద్ది
దాంతోనే చేసేది
ఉహుం జున్నుతో చేస్తారా
ఆ ఎప్పుడైన తిన్నారా పన్నీర్ డు
ఉమ్ ఒకసారి తిన్నానండి బట్ కానీ నాకు పన్నీర్ అంటే ఇష్టం మిల్ మేకర్ కన్నా మీకు
నా మిల్మికారే ఇష్టం అది కొద్దిగా ఏ మెత్తగా అంతగా టేస్టీగా అనిపియ్యదు కానీ అది ప్రోటీన్స్ అయ్యియి ఉంటాయి
అవును పన్నీరు బాగుంటది బట్ కాన్ని దే క్కువగా నిల్వ ఉండదు ఎందుకంటే కరిగిపోయింది అనమాట చల్లగున్న ప్రదేశాల్లోనే బాగుంటది అది
స్తరుగా అందుకు.
ఉ విరిగిపోయిద్ది అయినా అది విరిగింది అనుకోండి పుల్లగుండిది ఇంక టేస్ట్
మీ స్మార్ట్కెల్తారా
ఉ వెళ్ళానండి ఒకసారి సరుకులన్నీ తెచ్చుకున్నాను వెళ్ళి మీరు వెళ్తారా
ఆ ఆడ పన్నీర్ వుండింది ఆడ మేము ఒకసారి వెళ్తు మేము ఫ్యామిలీ అంతా ఆడై కరిగి పోతాయంట
ఉ అవును నేను అక్కడే చూశాను అంత వివరించి తెలీదు మీరు చెప్ ప్తున్నారుగా.
అదొకసారి ఫోన్ లో చూసానులేండి ఉమ్
ఒకసారి తెప్పిచ్చుకోవాలి పన్నీరు లేకపోతే బాగోదు
జర ఫా
ఆ
హా ఏం లేదులేండి వాటర్ తెమ్మంటున్నాన్
హ్మ్ అవునా ఏంటండి మీరు పన్నీర్ తింటారా ఆ మిల్మేకర్ తింటారా
రెండిట్లో అయితే బెస్ట్ నాకు మిల్ మేకరే ఇష్టం అండి
మ్మ్ అవునండి కొంతమంది మిల్ మేకర్ తింటారు కొంతమంది పన్నీర్ తింటారు ఇంకా ఏం తింటారు మీరు
నేన్ నాన్ వెెజ్ లన్ని తింటాను
ఆ అవును మీరు ఫిష్ కూడా తింటారా చాపలు
ష్టం
రొయ్యలు కూడ తింటారా
ఆ అది నాకు ఇంకా ఇష్టం మీకు
ఆ నాకు రొయ్యలంటే ఇష్టం చాపలు కొంచెం తక్కువ ఎండు చాప తింటారా మరి మ్మ్ ఆ ఎండు చేప తింటానండి పచ్చి చాపల కన్నా కొంచెం ఎండు చాపే
హ్మ్ బాగుం ఉప్పు చాపలు
అవును మీరు బాచేస్తారా కర్రీ ఎలా వండు తర్ మీరవీ ఉల్లిపాయలు ఏస్తారా టమాటానా
క బాగా ఏపుతాం
ఆ అవును కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఏమో టమాటా వేసి లేకపోతే దోసకాయ ఏసుకోనైన వండుకుంటారు
బానే ఉండిద్ది రుచిగా
ఆ అవునండి సరే అండి బాయ్ అండి
ఆ బాయ్